ఆ నమస్కారండి బాగున్నారా?
అండి
బాగున్నారా అండి
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా?
ఆ బాగున్నామండి బోంచేసారా?
ఆ బోంచేసానండి మీరు బోన్ చేసారా?
ఆ భోంచేసానండి భోంచేసానండి
ఏం లేదండి ఊర్కే ఉన్నాను మీరు?
మాతో ఆహారం గురించి అంటే మనం ఎటువంటి ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అట్లానే ఏమన్నా మాతో కొన్ని విషయాలు చెప్తారాండి
ఆ తప్పకుండా అండి
ఏది ఏది ఆహారం తింటే మన ఆరోగ్యానికి మంచిదండి మీ మాట
అంటే మనం ఆహారం అంటే మనం తీసకునే ఆహారని మనం నం రెండు విధాలుగా తీసుకోవచ్చు అండి
ఒకటి చెట్ల నుండి ఇంకొకటి జంతువుల నుండి అండి
ఆ
చెట్ల నుంచి తీసుకునే ఆహారాన్ని మనం వెజ్ గా అండ్ జంతువుల నుంచి తీసుకునే ఆహారాన్ని నాన్ వెజ్ గా పరికటిస్తాము
మ్మ్
మీ అంటే మనం తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా అన్ని రకమైన పౌష్టి కా ఆహారాలు అనేటి ఉండాలండి అంటే ఫైబర్ గాని ప్రోటీన్ గాని ఫ్యాట్స్ గాని
మ్మ్
అన్నీ ఉండాలండి
అంటే ఆ మీకు మీకు ఏమైనా తెలుసా అండి అంటే దీంట్లో ఏముంటాయి అంటే అలాడతే తలిపి చెప్పగలుగుతారా అట్లా
ఇప్పుడు మనం తీసుకునే రైస్ లో అయితే మనకు ఫైబర్ అనేది ఎక్కువగా దొరుకుతుందండి
కార్బోహైడ్రేట్స్ కథ అండి ఉండేది రైస్లో
హా ఫైబర్ కూడా ఉంటుందండి అంటే ఇంకా అలా అంటే మీ ఇట్లో అయితే అంటే మాంసంలో ఎక్కువ
ప్రోటీన్ హ్మ్
అలాంటివి ఉంటాయండి
హ్మ్ మల్క్ ఎగ్ ఆది అంతా తీసుకోవడం మంచిదా లేకపోతే చేడ్డదా అండి ఆహారం మన బాడికి
ఆ మా బాడీకి అంటే ఎగ్ లో మనకు చాలా ప్రోటీన్ ఉంటుందండి అలాగే అ హెల్దీ ఫ్యాట్ గానీ ఉంటుందండి కాస్త కాబట్టి ఎగ్ అనేది డైలీ తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిదండి
రోజు ఒక గుడ్డు తింటే మనకి రోజు మరీ ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారా ఇప్పుడు మీరు
అవునండి
హ్మ్
అంటే మీ దృష్టిలో పౌష్టికాహారం అంటే ఏంటండి
నా దిష్టలో పోష్టికాహారం అంటే ఇదేనండి ఆకూరలు తినడం గుడ్డు పాలు ఇట్ల మంచిగ అంత నేను నాణ్యమైన తిండి తినడం అండి అంటే ఇప్పుడు ఆకూరలు కాని ఇప్పుడు తోటకూర పాలకూర ఊ కరివేపాకు కొత్ తినరా ఇట్లా ఇ తినడం వల్ల ఇంట్లో విటమిన్స్ ఉంటాయండి ఈ విటమిన్స్ మన శరీరానికి చాలా మం
ఉంటాయండి
ఏంటండీ
అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా కొన్ని పదార్థాలు అందులో ఏ విటమిన్స్ దొరుకుతాయండి మనకు
అ ఇప్పు విటమన్స్ విటమన్ ఏ బి ఇంకా ఆ సన్ నుంచి మనకి విటమిన్ డి వస్తుంది బీ టూ వాళ్ళకి అట్లా అంత వస్తాయండి చాల ఉంటాయి విటమిన్స్
సన్ నుంచి విటమిన్ బి టువల్ కూడా లభిస్తుందా అండి
ఆ బి అండి విటమిన్ బి
ఓ అవున అండి
అంటె ఎప్పుడు పడితే అపుడు కాదండి పొద్దున మాత్రమే
ఆ ఓకే అండి
ఆ ఇంకా ముందు అవి తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇంకా ఇవి ఉంటాయి కదండి చిన్నవి గుగ్గులు అలసందలు రాగులు అవి అవి తీస్ కోవడం వల్ల కూడా మన ఆరోగ్యం చాలా మంచి చిదండి మొలకలు మొలకలు వస్తాయి రాత్రి ఆ ధాన్యాలు రాత్రి నానబెట్ కుంటే పొద్దున్నకి మొలకలు వస్తాయండి అవి తిన్ తినడం వల్ల మనకి చాలా ఆరోగ్యంకి మంచిగా ఉంటుంది
ఊ
ఊ
ఇంకా ఇది మీకు ఎటువంటి ఆహారం అంటే బాగా ఇష్టం అండి
నాకి ఏం అది మన ఆరోగ్యానికి చెడ్డ అయినానికి బయట చేసే జంక్ ఫుడ్ అంటే కొంచెం ఇష్టమండి
అంటే ఎటువంటివి అండండి
అంటే ఇప్పుడు బయట చేస్తాంటారుగా అండి ఇట్లా స్ట్రీట్ ఫుడ్ అంట అట్లా అంతా ఉంటుంది కదా ఆ అంటె చాయ్ ఏది ఇష్టమండి
నాకు వెజ్ లో అయితే వంకాయతో చేసిన డిషెస్ అంటే ఇష్ చమండి
ఊ
నాన్ వెజ్ లో ఫిష్ అంటే ఇష్టమ అండి బాగా
ఊ ఆ మనం అన్నం చేసే అప్పుడు గంజలు వచ్చింటదండి వాటికి తా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి
మీతాతుంటారా
అవునండి బాగుతుంటారు ఇంకా చాలా కు మనకి పచ్చిగా వెజిటేబుల్స్ కానీ ఏమైనా పండ్లు పలాలు కానీ ఏం తినాలని పికున్నప్పుడు వాటిని మనం జ్యూస్ లాగా చేసుకొని తాగొచ్చండి అది కూడా మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అందుకే పెద్దలన్నారు ఆరోగ్యం మహాభాగ్యం అని
ఆరోగ్యం ఉంటే అది ఎంతయినా ఉన్నట్టు బాగా ఆ
అంటే ఎటువంటిగా అంటే ఎటువంటి ఫ్రూట్స్ తో మీరు అలా చేసుకుంటు ఉంటారండి ఇంట్లోనే కూల్ డ్రింక్స్ అలా
అంటే బనానా
ఆపిల్స్ అదేండి ఆపిల్ పండు ఇంకా అరటి పండు సపోట చాలా అద్దరికే పళ్ళన్నీ అండి పప్పాయ బాదం కాయ అన్ని మీరెప్పుడైనా ఇలా తాగుతారా అండి
ఆ లేదండి
మీరు జుసు అండి
అంటే నేను కూల్ డ్రింక్స్ అలాంటివివి ఎక్కువ తాగనండి
కూల్ డ్రింక్స్ కాదండి ఇట్లా ఇట్ల పండ్లుతో చేసుకునేటివి
లేదండి నాకు చిన్నప్పటి నుంచి అలావటులేదండి అలా
ఉహు
ఓన్లీ ఫ్రూట్స్ లో జామకాయి ఒకట్టి ఎక్కువ తింటుంటాండి అంతే
ఉహు ఇంకా ఆహారం ఆహారం అంటే ఆహారం బాగుండాలండి ఆరోగ్యం బాగుండాలండి అంటే ఇంకా ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది అంటారండి మీరు
అంటే ఎక్కువగా మనకు మనం పండించుకున్న కాయగూరలు గానీ కూరగాయలు వాటితో చేసుకోని వంట అంటే తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదండి
ఇప్పుడు బయట ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుందంటరా లేకపోతే బాగుంటుందంట ఆ
అంటే అది వారు చేసే విధానం మీది ఉంటుందండి అంటే కొన్ని బయట అయినా బాగుంటాయి కొ చోట్ల హానికరం మనకవి
రోడ్లా ఇందా పోయినప్పుడు దుమ్ము ధూళి అంత పడతాయండి అవి తింటే మనకి మనకి మన బాడి కొంచమైన ఫీలింగ్స్ ఉన్నాయా మల్లి అట్లని వాల్లన్
తెలిసి కూడా మరి ఎక్కువ తింటారండి మీరు బయటె ఎక్కువగా
లేదండి ఎక్కువ తినమండి ఎప్పుడో ఒకసారేనండి
ఓకే అండి
ఇంకా ఏముం ఇంట్లో చేసుకొని అది ఎట్లాంటి బయట దొరికే ఫుడ్ అయినా మనం ఇంట్లో వండుకొని చేసుకోవచ్చు అండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఆరోగ్యం బావుండాలంటే గోంగూరలు ఆ కూరలు. అట్లాంటివంతా చట్నీ ఏసుకొని తినొచ్చండి.
ఉండే
ఆ మజ్జిగా తీసుకోవాలండి బాగా ఈ ఎండాకాలంలో.
ఆ అంటే సమ్మర్ సీజన్ లో ఎక్కువ అంటే మజ్జిగతో కాకుండా ఇంకా ఏమన్ మన్నా ఫ్రూట్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా చెప్పగలరా అండి ఎటువంటివి తీసుకోవాలని.
ఆ అవునండి పుచ్చకాయ పుచ్చకాయలో వాటర్ పర్సెంట్ ఎక్కువ ఉంటుందండి అది తీసుకోచ్చు
అననే
దోసకాయ దోసకాయలు కూడా తినొచ్చండి మళ్ళీ కీరా దోసకాయ కూడా ఉం టుందండి అది కూడా దాంట్లో కూడా వాటర్ పర్సెంట్ బావుంటుంది. ఇ గానీ తినడం వల్ల మనం కొంచెం హైడ్రేటెడ్ గా ఉంటామండి సమ్మర్ లలో
మా హే నా దృష్టిలో ఇలా వాటర్ పర్ట్స్ ఏంట ఉన్నావే కాకుకుండా కొంచెం హెల్తీ ఫ్యాట్స్ ఉన్న ఐటెమ్స్ కూడా తినొచ్చండి.
ఆన్ ఎట్లాటివి అండీ.
అంటే బాదాం గాని బిస్తా ఎగ్
అందుబాటులో లేని వాళ్ళు అట్లా దిసుకోన్ చిందో
అవునండి. దావుంద్ తినడం వల్ల గాని మనకి ఎండకు వెళ్ళినప్పుడు చాలా క్యాలరీస్ అనేవి ఖర్చు అవుతుంటాయి కదా ంటే మన బాడీలో
అవును
అల్ ఆసిడ్ ఎనర్జీ గా కన్వర్ట్ అయితుందండి ఆ టై లో
దానికి ఇట్లా బాదం, పిస్తా ద్రాక్షి అని పిల్లలు అంటారు.
అవునా
ముఫ్పై నిమ్మ కాయలు తీసుకుందండి.
ఓకే అండి.
ఆహా చెపు అందుకే అండి మనం పెద్దలు చెప్పినవి ఆహారం మహాభాగ్యం అనేని. ఉ మన ఆరోగ్యాని మనమే కాపాడుకున్నా.
ఆ అలాగే అండి.
ఈ విలువైన సమయం మాకిచ్చి మా విచియా అండి. ఆ రంగుంది. మంచిది చెడ్డది అనే పంచుకునకు ఓ ధన్యవాదాలుండి
ఓకే ధన్యవాదాలు అండి.
అరడి
హా ఓకే అవునండి